హాయ్ అండి
హలో
హలో
హలో విని
ఆ విన్పిస్తుంది కటకట్
ఆ అండి నాక్ నెట్వర్క్ ఫుల్ ఉందండి మీకే ఒక్సారి చూస్కోండి నెట్వర్కేమన్నా ఇష్యూ ఉందేమొ.
ఇప్పుడూ ఇప్పుడు పర్లేదండి ఇప్పుడు విన్పిస్తుంది.
ఆ ఆగండి లొకేషన్ నేను చేంజ్ చేస్తా ఏమన్న నా సైడ్ ప్రాబ్లముందేమొ. ఆ ఇప్పుడు ఒకేనా
ఇప్పుడు ఒకేఅండి
ఆ ఏం చేస్తునర్ అండి
ఎం లేదండి ఇంకా కొంచెం మీతో మాట్లాడి పడుకోవాలి ఇంకా
ఔనా.
ఎన్ని కాల్సైనాయండి మీవి.
ఆ మావి టెన్నైయ్నాయండి.
మ్ మ్.
ఒకే మీదండి.
ఒక ఎయ్టీనైపోతయ్.
ఎయ్టీనా.
ఆ.
ఒకె ఒకె ఇంకా రొండి కాల్సేమంతాయ్ కదా.
ఆ రెండండి.
ఒక్కె ఒక్కె ఎలా అన్పిచ్చిందండి కొత్త ఫ్రెండ్స్ తొ మాట్లాడం.
బా అన్పిచ్చిందండి చానా మంచి స్నేహితులు మంచి మంచి స్నేహి తులు పర్చయమయ్యారు.
ఊమ్ అది కూడ ఒక మంచి ఎక్స్పీరియన్సు అది గూడా అండి కొత్త మంచులు అలవాటులు
చానా మంచి ఎక్స్పీరిన్సండి.
ఊమ్.
మీ ఫేవరెట్ ఫుడ్డేంటండి.
ఆ ఏదండి వెజ్జ్ లోనా నాన్వెజ్ లోనా స్నాక్
చెప్పండి.
ఆ ఎక్కువన్ స్నాక్స్ లో వస్తే ఇంకా ఐస్క్రీమ్ చాక్లెట్సివి చానా తింటా అంటె ఇష్టబడ్తా. ఫుడ్డు అంటె బిర్యానీ అండి ఆల్వేస్.
ఊమ్ వెజ్లో అండి వెజ్ బిర్యానీనా.
జిలో ఐతే ఆ ఒబ్బట్టు ఓలిగి అన్ చెప్తాం చూడండి.
ఔనా.
అది ఐతే ఇస్మ మరి మీకండి.
మాకీ బచ్చాలంట్రండి.
ఆ.
మాకా అంటె మాకేం ఫేవరెట్టా మాకూ వెజ్జ్ లో పెరుగున్నమండి.
ఓ ఒహొ
పెరుగన్నముంటె బ్రత్కేస్తానండి మూడు పూటలూ.
అంతిష్టమా మరీ
ఔనండి చాన చిన్నప్పట్ నుంచి ఎక్కువదే అలవాటండి మా ఇంట్లో చ పాలు వెక్కుండమని గిన్నెడు గిన్నెడు జే తినిపిచ్చి తినిపిచ్చీ అదొకా అడిక్టెడ్లా అయ్పొయ్నాం.
ఇప్పుడికీ ఇష్టమా అండి చానా.
అన్నం పెరుగన్నం.
ఒకే ఒకే ఎలాంటి టైమ్ లో తింటారండి ఎమన హ్యాపీగా ఉన్నప్పుడు తిన్ తింటార సాడ్ గున్నప్పుడు లెక్ డౌన్ గా ఉన్నపుడు తింటార
ఔనా.
ఔను ఒక్కే వెజ్జ్ నాన్వెజ్ రొండూ తింటార.
ఆ రేడ్ వెజ్ నాన్వెజ్ రెండు తింటం అండి
ఓకే ఓకే నాన్ వెజ్ లో ఏదండి చప్పు ఆ నిన్ నాన్ వెజ్ రెండు తింట రెండు రెండు తింటం ఆ నాన్ వెజ్ లో అయితే చికెన్ ఫిష్ ఆ ఇవి తప్ప ఇంకా వేరే నాన్ వెజ్ ఏమి లేదు ఇంకా వెజ్లేతే ఇంకా అన్ని
మటనండి
ఆ మటన్ అంత లేదండి
మ్ హు
ఎప్పుడోస్కారి ఇయర్కోకసారి మా ఇంట్ మా ఇంట్లో సైడైతే యుగాది కద తే అంటే అప్పుడు చేస్తారేక్కువ ఊర్లో అలా అంతా ఇంకా అంతకు తినమండి రేర్ చానా మా ఇంట్లో తింటరు బట్ నేను తిననండి చికెన్ చానా చికెన్ తింటాం మటన్ అంతా ఇష్టం ఉండదు
మ్ హు మీకు వంట చేయడం వచ్చా అండి
ఆ అండి వచ్చు
హా ఒచ్చండి
చేస్తాండి అన్నీ చేస్తా వెజ్ చేస్తా నాన్ వెజ్ చేస్తా
మ్ హు చికెన్ కర్రీ ఎట్లాంటి వేవన్నొచ్చా అండి
ఆ అండి మంజ్జి గుడ్ చేస్తా నేను
చెప్పండి ఒక రెస్పీ ఏదైనా మీరు ఎలా చేస్తారని
మీరు ఏ ఏది కావాలండి
చికన్ చేయండి
చికెన్ కావాలాండి
హుం
ఇప్పుడే చెప్పాలండి రేసిపీ
వస్తాదిగదండి అదెంత నిమిషాల్లో చెప్పిపడేండీ
ఆ నీ ఫస్టూ నాన్ వెజ్ని చికెన్ని మంచిగూ పసుపుతో వాష్ చేస్కోవాలండి కడుక్ కోవాలి
మ్
ఇంకా చికెన్ కి మసాలా ఏస్కుంటం గా అండి అది ఆనియన్ త్రి గా ఈ బెల్లు ఆ పేస్టు
మ్
ఆ ఇంకా ఉప్పు కారం అవంతా మిక్సీకేస్కోని కొంచెం ఇంకా మనం మసాల్ లా పొడి అంతా కొంచెం
ఉప్పు కారం ఆల్రెడీ పొడిలో నే ఉంటది కదండి మళ్ళెందుకు మిక్సీకేస్తారండి
మీరు ఓమ్మేడ్ కొందరు హోమ్మేడ్ చేస్కుంటరు గా అండి దాం ఇంకా హలో ఇనపడ్తలేదండి ఆ కొందరు ఇప్పుడు ధనియా ఆ హోమ్మేడ్ చేస్కుంటరు కదా వాళ్ళు ఉప్పు కారం మేమీదంల్ల మిక్స్ చేయరు కదండి మీమైతే చేయ్యము మా ఇంట్లో అయితే హలో ఇనపబడు ఇంటున్నారా
హా వింటున్నాను చెప్పం
ఆ చేస్కోరూ ఇంకా దానికైతే ఉప్పు కరమంతా ఏస్కోవాలీ అంతేస్కొనీ పేస్ట్ మారి చేస్కోనీ ఈ ముక్కలంతా దాంట్లో కొంచెం నానబెట్టాలండి ఒక వన్ అవర్ అలా మంచిగో ముక్కలగంతా పట్టాక ఇంకా నార్మల్క ఇంకా తాలింపుకి పెట్టి ఆయిలు కొంచం ఆనియన్నంతా ఏస్కోని ఇంకా ఇవి మసాజ్ అందే నానబెట్నే వన్ అవరు దన్లకేసి ఇంకా మంచిగ ఉడుకుబెడ్తే అప్పుడు బావుంటుందండి మాసైజ్ ఇలానే చేసుకుంతాం
ఔనా
ఉమ్ మీ సైడ్ ఎలా జేస్తారండి
ఆ మా సైడు నెష్ట్ చికెన్లా ఉప్పు కారం మల్లం పేస్ట్ పెరుగు పెరుగ్
ఉమ్
పసుపు
హా
ఆ-ఆ మినేట్స్ బా మాగ్నేట్ చేస్క్ ఫ్రిడ్జ్ లో టు టు త్రీ అవర్స్ పడితే ఎక్కువ చాప్ చేస్కుంటార్
ఆ ఔనౌను
దాన్ తర్వాత పక్కన బవుల్లో ఆయిల్ వేసి కుక్ చేస్తే వేయ్యాలి వేగించిన్ తర్వాత ఆనియన్స్ తర్వాత మళ్ళీ ఆ మాగినేషన్ నొద్దనికనేసీ కొంచం పై చేస్త్ వాటర్ మీ ఇష్టం అండి వాటర్ వాటర్ గావలంటే కొంచెం వాటర్ ఆడ్ చేయొచ్చు
ఆ గ్రేవి టైపో ఒక్కే
అంటే మీక్ గ్రేవీ కౌంట్ ఎక్కువ వాట్రేస్కోచ్చు లేకుంట అలానే
ఒచ్చిందే వాటర్ తర్వాత అయిన్ తర్వాత దాంట్లోకే తిన్లా
ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి వాళ్ళ అల్వాట్
కొంతమంది రాయ్పోతుర్రా ఇష్టపడతారు కొంతమంది చపాతీ
మీరు మీ సైడ్ ఎక్కువ ఏం మీరేం తింటారండి
మా సైడ్ ముద్దతో తింటామండి ఎక్కువ చపాతీ అంతలేదు
మా సైడంతా చో
ఉమ్ హ్ ఇజ్జో ఆ పౌడరంతా మీరే చెస్కుంటరా లేకుంటే
పోల్నాండి కొనుకుంటాం రైతులుంటరు గదా వాళ్తోపాటు ఎండగట్టి పొడి జేస్కొని దాని తర్వాత రొట్టెల్ గొట్క్
ఇంట్లో చేస్కోవడం చానా బెటర్లేయండి బైటికనా మనమింకా మంచిగో చేస్కోచ్చు
ఆ ఐనా చాలా ఖర్చుంటది గదా వాళ్ళక్ పష్టంగా అవన్నీ పట్టించుకోకుండా చేసుకో ఇంకేం అండి
ఏం లేదండి ఇంకా ఆజ్యూస్వల్ మార్నింగ్ కాలేజ్ ఉంది ఏంటి అండి
ఆరోగ్యం అంత బాగుందా అండి
ఆ బాగున్నదండి మీ మీరంతా బాగుంటదండి మీకు
ఎం చేస్తున్నారు అండి
ఏంటండి
ఉంట ఉంట
ఏమో వాయిస్ కొంచం లో అయిందా నిన్నపల్లే సరిగా
ఫుడ్డు ఫుడ్డు ఏం చేస్తరాండి
ఆ నేను ఈరోజు రైసును ఏం వంకాయ కర్రీ చేస్కున్నానండి
ఆహ్
మ్ మీరు ఏం తిన్నారండి
మంచి మంచి వంటకాలు చేస్కోని తింటున్నారు
ఏదో అలా అండి మీ అంత కాకున్నా కొంచెం పర్లేదండి చేస్తా మంచిగునే అంత ఎక్స్పీరియన్స్ లేదండి కు కుకింగ్లో కొంచెం పర్లేదు మేనేజ్ చేస్తా
అవునా అండి మ్యాగీ చేయ్డం బాగోచ్చా అండి
ఆ అండి మ్యాగీనే ఫస్ట్ చెప్పండి నేర్చుకున్నానండి నేను తర్వాత వేరే వాన్టల్ నేర్చు
బాయ్ అండి
సరే అండి బాయ్ అండి మంచిగ వండి తినండి
సరే అండి